నమస్కారం రండి
నమస్కారం అండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే పడుకొని లేసినా
మ్మ్ హ్మ్ తిన్నారా మరి పడుకోవడం అం టున్నారు మరి
తిన్నం తిన్నో
మేము కూడదిన్నాం ఎంకరబ్రీ
మాది ఏం కూరంటే మా డాడీ ఇన్న చాపల్ తెచ్చిండు
ఓ బాగుంటాయ్ గదండి చాపలు
ఆ బానే ఉంటాయం
మాది ఈరోజు పప్పు, టమాటా పప్పు, ఉల్వచారు, ఎగ్గు కూూరనేమో మా బాబాయ్ చేస్సున్నరు అనమా
ఎగ్గా అనొద్దండి గుడ్లు అనాలి
అవునండి గుడ్లు కోడి గుడ్లు అంటారండి మా ఊరు పిల్లా
మా ఊర్లో కూడా కోరుకుట్లేంటని ఎక్స్ అంటే ఊర్లో ఊ ఊర్లే వాళ్ళకి తెల్వదా
అవును అవున్ నండి మాగ్గూడా తెల్వదు కానీ ఏదో కొంచెం నేను చదువుకున్నా కాబట్టి నాకు తెలుసు అన్నమాట
ఆ అవునా చదువుకున్నారా మీరు
మ్మ్ హ్మ్ ఇంగా చదువుకున్నా కదండి మరి సదుకునే ఆమె లె ఇకనిపిస్తలేదా అండి మీకు
ఏమో గా పిల్ల కనిపియ్యలె అందుకనే అడిగిన
అవునా అండి ఇంకేందండి సంగతులు ఏంటి విశేషాలు పండగ వాతావరణం ఎలా జరిగింది. మీ ఊర్లో,
మా ఊర్లో పండుగ బాగా చానా బాగా జరిగింది అండి మంచిగా జరిగింది
అవునా ఎట్లా యేం జేస్ తార్ మీరు రంజాన్ పండుగ అంటే మీ ఊర్లో
అంటే వాళ్ళు ముస్లిం వాళ్ళు చేస్తారండి తుర్క వాళ్ళు
అవునండి మేము ముస్లి అననమాట మా ఇంటి దగ్గర తురుకోలన్ అంటారనమాట వాళ్ళని అవునా అండి ఏం జేస్తారు వాళ్ళు అది వాళ్ళు నమాజ్, కి జేస్స నమాజ్ వా చేత్తరాని తెలుసు
ఏమో అండి తెలియదు
నేన్ జెప్పనా అండి మా ఊర్లో ఏం జేత్తరో
ఆ
నమాజ్ జేత్తరు స్వీట్లు తెచ్చి అందరుకి వంచి వెడుతరు. ఇంకా హలీం తెచ్చిస్తారు అరీస్ హలీమ్ అన్నీ.
అవునా మీ ఇంటికి తెచ్చిస్తారా
స్తండి మాకు తెలిసిన వాళ్ళ అయితే మాత్రం
ఆహా
కానీ నిన్న తెచ్చియలేదండి
ఎందుకంటే నేనున్నా అని నేనున్నా అని తెచ్చియలే అంటే నేను ఎక్కువ తింటా అని
ఆహా
ఎక్కువ మా ఇంట్లో తినేస్తనేనే అండి స్వీట్లు అవన్నీ అందుకే నాకు తెచ్చియలేరు అనమాట వాళ్ళు
అవునా అండి
మీరు తెచ్చిస్తారా అంటే మాకు పండ్లు ఏమన్నా స్వీట్లు అలాంటివి అయ్యో తుర్కులయితురు ఇతరా అండి మరి బాగుంది మీరు చెప్పేది
అంటే హలీం గిట్ల చేయాలనే అంటారు కదా అంటే
వేరేవైనా అండి మామూలుగా మన మనుషులం కదండి ఆ ఇచ్చి పచ్చుకోవడం సాంప్రదాయం అండి మీ పిల్లని మా ఇవండి మా పిలు కాని మీకు ఇస్తామండి
ఏ అట్లుయేమండి మేమ్
కండి కట్నమిత్తామండి మేము పిల్లా ఉంది మా ఊర్లా
అంటే కట్నమిత్తే మేం జేసు మంచి అమ్మాయి అంటేనే చేసుకుంటాం
అంటే మంచి అని రాసి ఉంటదా అండి బోర్డు మీద
అంటే ఉన్నా అంటే చూ చూస్తే తెలుస్తది కదా ఎవరు
మరి చూడండి చూడ ఇకు ముందుకే మీరు బాలేదు అన్నట్టు మాట్లాడుతున్నార ఏంటి అందుకు
కుడాలైతే
చూడండి చూసినాక మీ కళ్ళు చెమక్ చెమక్ అంటాయి ఆ మేరి పోతాయి మీరే వొద్దంటారు కట్నం పట్క పోతారు అనుకుంటా నాకు తెలిసామని
ఆ అంత చెండాలంగ ఉంటద
అంత మంచిగా ఉంటదండి పట్టుపోతారు అంటే ఇన్ ద సెన్స్ మీ ఇంటికి తీసుకెళ్తారో కోడ లెక్క మీ నాన్న మీ అమ్మ ర ఒప్పుకుంటార అండి మరి అలా
ఏమో అడగాల వాళ్ళని కూడా
మీరేమైనా చిన్న పిల్గాల అండి ండి మీ అమ్మని అడుగుతా మా నాన్నని అడుగుతా అంటున్నారు
అంటే వాళ్ళు ఇష్టం కూడా ఉండాలి కదండి మొ
అ ఇంత మంచి వాళి కాలంలో నేను ఇక్కడ చూలేదండి అబ్బాయిలలా
అందుకని ఇప్పుడు చూస్తాలే కదండి
అందుకే అండి నాకల్ నాకు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అని సమాజంలో అనుకుంటున్నా
ఉంట్రండి నా లాన్
అవునండి మీలాంటి అంత మంచి టి వాళ్ళు ఎవ్వరికి దొరుకుతారో ఏమో అండి అదృష్టం
ఆ అవునండి దొరకరు
నాలాంటి పిల్ల కూడా ఎవ్వరికి దొరకదులేండి
అవున
నేను పెద్ద గయ్యాళి గంప అండి
వా
చ ఇస్తానమాట ఖచ్చితంగా ఇఫ్ట్ నాకు కావాలనుకుంటే
అంతే అంతే అట్లా అంటే ప్రసలు వద్దాయి మాకు
హ
ఆ సెంటర్లు వద్దండీ మాకు
ఆ గస్ ఉంటూల ఇంకమిత్తా అంటలేనండి మా ఊర్లో ఒక పిల్లు ఉంది అని అంత న ఏం చేసుకుంటా అనలేదండి మిమ్మల్ని
ఆహా గ అలాంట పిల్లలే మాకు వద్దండి మీకు ఉండేటోళు అదు మీ లేెకుండడాట వాళ్ ఎట్లా మీరు మీరు అంటాల అంటే మీ లక్కనే ఉంటారు కదా
ఏ అట్లే ఏం కాదు అంటే ఇప్పుడు నేను ఎట్లున్నాని ఆమె అట్లు ఉంటద అండి నేను తెల్లగా ఉన్నా అని ఆమె తెల్లగా ఉంటద అని అంటలేను ఆమె నల్లగా ఉందని నేను నల్లగా ఉంటా అని అంటలేను ఇక్కడ
ఆహా
ఆమె మనీష ఏన ఏను మనీష ఆమెకి కాల ఉన్నా నా కాలున్నాయండి
కాలు ఉంటే ఎరన బకు
ఏన్ అడవల్ కదండి మనుషా అన్నంక
అంటేనే మనిషి అనేక అందరికి ఉండేయి కదా
ండి కాళ్ళు చేతులు అన్ని
ఆహా ఏ సాలాని ఇకా
ఏం లేదండి ఆలోచిస్త అన్నా ఇటు పోదాం ఇ అలా అనే ఆదివారం కదా
బళ రవివారమా
ఆ ఇగా గుడ్డు కూర ఏ ింది మా పిండి నా చేతి పెట్టిందిని ఫుల్ బాగుంది ఉల్లిగడ్డ లేసి ఆ పాకు మీరు ఏసీ కే పకేససి మ ఏసీ
ఆహా ఏమేమింటే కూరండాల అండి కూర వండలేరా ఏమేమో చేసిల్అంటే
నాకు తెల్వదు వండు కోవడం నాకు రాదు కదా
అహా హా
ఊమ్ చాలా బాగుందండి
అవునా
తింటుంటనేే కరిగిపోతుంది నోట్లా
అహా మీ అమ్మ నాన్న ఏం చేస్తాలండి
మా అమ్మ నాన్న టీవి ల్ చూసు తన్నారు నేనేమో ఫోన్ మాట్లాడుతాన్నన మీ తోని
అవునా
ఇ టీవీ లే మ సీరియల్లో సూతరు సినిమాలు చూస్తారు ఇయ్యలా ఆదివారం కదాండి ఎటు పోలేరు
అహా అంటే పనికి వెళ్తారా ఏ పోలేదండి మేము కూడా ఇప్పుడే పడుకొని ఇప్పుడే లేషినాం
మనిషి అన్నాంక నైటే పడుకోవాలండి తెల్లవారులు పడుకోవడం కాదండి మీరు ఇట్ల అయితే కష్టమే అండి మీ పిల్ల దొర్కడం
ఎంగాదు దొర్గపోతే వాయే పిల్లల పిల్లను తీసు
సన్యాసం తీసుకుంటార అండి మీరు
అట్లా ఏం తీసుకోం
మాఊరిలో ఒక అబ్బాయి సన్ ఆ
ఇక్కడ దొడ్డలు ఉన్నాయా
దొడ్డేలంటే
అంటే బర్రే పిల్లలు
మాకు లేవండి గవన్నీ మా మేము ఉండడమే దండగా మా ఇంట్ల మళ్ల అవి ఎందుకండి మా ఇంట్ల
అహా అంటే మిమ్ముల్లు చదువుడే ఏక్కువంట్రా ఆ
మా ఊర్ల గవన్నీ అమ్మారండి గొర్రెలు బర్రెలు అవన్నీ మేము ఆ మనుషులు నమ్ముతాం అవునా మీరు గొర్రెలను సాక్తారా అండి
పోర్లే కాస్తా నేను కూడా
అవునా మీరు గొర్రలు కాపరాండి
ఆ అవునండి అందుకనే పిల్లని ఎవళ్ళూ యిత్తలేరు
కూడా మా ఊర అమ్మాయికి చూపియానండి నీ గొర్రెల కాపరి ఇగవన్నీ నాకు తెల్వదండి మీరు పెద్ద బిజినెస్ మ్యాన్ ఏమో అనుకున్నా మీకు ఒకవేళ పెద్ద ఉద్యోగం వస్తే చెప్పండి ఆ పిల్లని ఇచ్చి చేత్తను పెళ్ళిళ్ళు
అర్ధం కాలే అండి
ఒకవేళ మీకు పెద్ద ఉద్యోగం వస్తే చెప్పండి ఆ పిల్లనిచ్చి పెళ్ళి చెత్త
ఆ మా ఫ్రెండ్స్ ఎవరు లేరండి
గొర్రె కాపర్ల లే గాళ్ళకి ఇయ్యమండి మేము మా పిల్లలని
ఇ ఎద పోనీయా అడి ఎకా
ఆ మీకు ఉద్యోగం లేని మా ఆమెను ఎట్లా చూసుకుంటారు అంటారు పెద్దోళ్ళ
అర్ధముగాలే అండి
మికువల పైస మీరు గొర్రెలు కాపరి అంటున్నారు కదా
ఆ
మళ్ళ దాన్ని ఎట్లా సాదుతారు ఇప్పుడు పెళ్లి చేస్తే నీకొక పిల్లనిచ్చి
అ వాటి బిజినెస్ వాటికే ఉంటది కదండి
మాకు తెల్వదండి మాకు ఉద్యోగం ఉన్న వాళ్ళని నే ఇచ్చి చేస్తాం అనమాట మాకు తెలిసిన వాళ్ళని
అవునా
మ్మ్ అందరూ నా లాగానే ఆలోచిత్తరండి మీరు జాగ్రత్త మరి
ఆ సరే అండి ఆలోచిస్తాం
ఉద్యోగం తెచ్చుకోండి హైదరాబాద్ ల అట్లా బతకండి ము మీ మీ మీకు ఓ నెల రోళ్ళలనే పెళ్ అయితరి
ఆ అంత తొందర వద్దాండి మేము అమ్మాయి ఎవరో తెలియంది నెల రోజులలో పెళ్ళయ్యి అమ్మాయి వద్దాండి మాక్
అవునా అండి ఎందుకు వద్దు మీకు
అమ్మాయి యేసంటిదో మంచిదో చే చెడ్డద తెల్వదు గద
కుండనే ఆ అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడండి చెత్తర అండి మీకు పెళ్ళిళ్ళు ఏమన్న అవునండి మీకు ఒక విషయం తెలుసా అండి
అలాదే
చెప్పనా అండి
చెప్పండి
గో అసలు మనం ఏడుతార అ ఎందుకు చూస్తారా అండి ఆమె బ్లాక్ లిస్ట్ ఒకటి చూత్తే సరిపోతుంది కదా అండి న్నాయి కదా మీకు ఎవడైనా సంబంధం వచ్చిందనుకోండి వాళ బ్లాక్ లిస్ట్ లుక్టి చూడండి ఇవన్నీ అవసరం లేదు నాకు ఈ బ్లాక్ లిస్ట్ చూపించి వెంటనే పెళ్లి తీసుకుంటానండి ఎంత మంది అమ్మాయిలు అబ్బాయిలతో జీవితాలు ఆడుకుందో తెలుస్తుంది అనమాట అక్కడ
ఆహా
నేను ఒక అబ్బాయిది చూసినా లే ఏండి అట్లా అందుకే అడుగుతున్నా నేను పెళ్లి చూపులకుకి పోయినప్పుడు ఒకసారి అట్లా చూసినాను అన్నమాట నాకు కాదండి పెళ్లిి చూపులు మా స్నేహితురాలకి
అవునా మీకైతే కాాల కదా
ఆహా కాదు కాదండి నాకు ఇప్పుడే వద్దండి ఉద్యోగం వచ్చినాకనే చేసుకుంటా నా బ్లాక్ లిస్ట్ లో అందరు ఎవ్వరు ఉండద్దండి అప్పుడు ఆ టైం క అందుకే నేను ఇట్లా ఏదైనా పెల్లి చూపులు అయి అంటే పక్క ఫోన్ పగల కొొట్ట అయిన పడేస్తా అన్నటు
ఆ పోతే అప్పుడైనా చేసుకుంటా చిన్నగా ఇప్పుడు ఏం తొందర ఉన్నదండి
అవునా మంచి పనే లేండి అండి మీరు చేసేదాన్ని మంచి పనులే గొర్రలు కాపరంటే అన్ని తెలిసి ఉంటాయి కష్టాలు అన్ని దాటుకొనే వచ్చి ఉంటారు కదా
ఆ అవునండి
ఇం ఇకేంటండి
చప్పాలిగా
సాయంత్రం ఏం చేస్తారు మరి చాయిలు దాగుడు ఏమన్న ఆఉందా ఫుల్ గా తినుడు మరి గొర్రెలకి ఆకలి అయితే ఎట్లాండి ఎడుతాయంండి అవి
ఏడు ఇ గ డేేశవాణి
కది మీ చెట్టు ఉన్నాయి గడ్లు
అంటే గోర్రిలాకు ఉంటంది కదండి సరే అండి నీ మళ్ళీ లీ చేస్త కొంచెం పని మీద ఉన్న
సరే అండి మరి